హలో
ఇక్కన్వర్సస్ే
మా ఇంట్లోనే ఉన్నాం బ్రో మీరు ఎక్కడ ఉన్నారు
ఆ హుం ఉత్తినే ఫోన్ చేసా ఇప్పుడే బయటకు వచ్చిన
అవునా ఏం లేదు బ్రో మీరేం చేస్త చాల
తిన్నారమరి మార్నింగ్
తినలే బ్రో ఇంకా తినాలి మీరు తిన్నారా
ఇంకా తిన్లేదా నేను సెవెన్ కె తింట
అవునా మీ మట్ల తినం బ్రో
ఎందుకలా
ఆకలై నప్పుడు తింటాం ఇంగ అట్ల ట
ఉహు ఇంగ మీ టైం టేబులే వేరుంటది కావచ్చు ఇగ
ఉం మాకంటూ ప్రాపర్ గా టైమ్ ఏం ఉండదు
ఉహు హు తిన్నం ఉ ఉ ఏం చేస్తాల్లు ఇప్పుడు మరి
ఏం లేదు బ్రో మరేం చెత్తళ్ళు
ఇపుడే బయటకి వచ్చిన ఇంట్లా షాప్ల ఏమన్నా తీసుకుందాం అని
అవునా
ఉం
ఎందిస్ కున్నారు మరి
గ గులాబ్ జమ్ల ప్యాకెట్ తీసుకాపోదామని వచ్చిన
గులాబ్జామ్ అవునా నీకు చెయ్యచ్చ బ్రో గులుగాం చాలు
ఉహుం రెడ్మేడ్ ఎ
ఆ
రెడ్మేడ్ ఉంటై గా ఆల్రెడీ చేసినయి అవే తీసుకుపోదామని అచ్చినం
అవునా చేష్ణయి తినా కంటే చేసుకుని తినుడే బె
అంటే మకు చెయ్యరాదు ఇపుడు మాక్ పేరెంట్స్ కూడా లేరు ఇంటికాడ అట్లని
చడవ్ ఎవ్వలేంది చూసుకొని తిందామని వచ్చినవా
సినిమా చుస్తున్నా బోర్ కొ బయటకు వచ్చా వేస్కో పొ అని స్నాక్స్ వచిన
అవునా
గులాబ్ జాములు వేయ డే బ్యాగ్ తీస్కొని పోతన్నా
మ్ హు తియటర్ కేళి చూడరా మూవిస్
మ ఇల్లే కేరంట తి ఇంట్లో
అవునా
మ్ వెళ్ళాం ఎప్పుడైనా కొత్త మూవీస్ వచ్చినా గానీ, ఒక టూ త్రీ డేస్ ఆయి మళ్ళా చూస్తా
మ్ హు బెటరె లాయితే
మనీ వేస్ట్ ఎందుకు ఇంట్లో పైసలు కట్టరండి
మ్ హు ఇంకా చెప్పండి బ్రో
మీరు థియేటర్కి వెళ్ళి చూస్తారా
అర్దం
ఆ అంటే మీరు ట్రియేటర్కి వెళ్ళి దసరా మూవీస్ అంటన్నా
ఆసలు థయేటర్ ఎట్లు ఉంటదో కూడా తెల్వదు నాకైతే
తీయేటర్ ఎట్ల ఉన్నదో తెల్వదా ఎందుకు ట్రీయటర్ని బయట నుంచ కూడా చుళ్లే
బైక్ నుంచి చూసినాం కానీ
ఒక్కసారి కూడా వెళ్ళలే మూవీస్ కి, హహ ఎప్పుడు వెళ్ళలేదా మూవీస్ కి అంటనా థియటర్లో
ఏల్ల ఎల్ ఒక్కసారి వెళ్ళినం మా టెన్త్ అప్పుడు ఇంకా ఇళ్ళలేదు బ్రో
టైమ్ లేద బిజీ ఓసి ఓసి ఇంతేనా
ఆ అవును ఎవరుతరు తీయటర్కి పోబు ఇగా లానేసి బోల్ పల్ బ్రో మీరు
బోల్ ఇప్పుడు స్నాక్స్ దెచ్చానని చెప్పినారా గిన్నెలో వేస్తాను వాటిని
అవునా
సౌండ్ వచ్చుంద పిడైలో స్నాక్స్ గిన్నెవ తీసుకొని కూర్చున్నా
ఊహు
మీ కాల్ జేద్దాం టైం పాస్ అయితాని కాల్ జేసాను ఇంకేం జేస్తాళ్ళు మీరు
ముందు బ్ర ఏం లేదు ఇంకా
అఓకా పేరెంట్స్ ఇస్తా మా మంచించి అమ్ వాళ్ళ
మంచిగానే ఉన్నారు
అవు
మీ పేరెంట్స్ మంచిగున్నారా
తెరవున్నా పోయరు
ఇకు మీ ఫేవరెట్ క్యారిీ ఏంటిది
ఫేవరెట్ కర్రీ అంటే మనది మటన్
మా
మటన్ ఫిష్ ఫిష్
ఉ ఇంకా
చాలా ఉన్నాయి ఫేవరెట్ అంటే ఒక్కటని ఏం లేదు
ఫేవరట్ అంటే ఎవరికైనా ఒక్కటే ఉంటేంది బ్రో మీకు చాను ఉండూడేంది
అంటే ఇప్పుడు మనకు నాన్ వెజ్ లో పేవరెట్ అన్ని
ఊహు
మీ ఫేవరెట్ కర్రీ అండి
మా గూడా ఫేవరెట్ అంటూ ఏం లేదు ఏదంటే అదేది ఇంట
ఫీవర్ ఎంటొ ఒకటి ఉంట మ ఆ సిస్టర్ మల ఏండ
ఫేవరెట్ గా దేన్ని దీసుకోవాలి గోంగుర చట్నీ మంచిగా అనిపిస్తుది
గోంగూరచట్నీ అవును
మంచిగా ఉండదా బ్రో గోంగూర చట్నీ
మంచిగా ఉంటండదంటారు నాగ్గుడా సగమే గుర్తొచ్చింది మీ చెప్పగానే
గోంగుర చట్నీ బానే ఉంటాది పుదీనా చట్నీ నీ గూడా మంచిగా ఉంటేది
ఇదన్నిటికంటే సుక్క గురం మస్తుండదిచ్చి పసలు ఫస్ట్ మార్చిపోదాం మనం తిన్నామండి ఒక్కసారి
ఉ
సుక్కకూర తెలియ మీకు మరి ఆ తెలియనట్టుగా అంటే మీకు ఇష్టం ఉండదు అంటే మీరు ఎక్వదిినరు కావచ్చు దాన్ని
తింటాం కానీ ఇది ఎక్కువ ఇష్టం
ఆ అంటే మీరు పండిస్తారా వీటి
పండ్యం కొనుకొచ్చకండైడ్ మేడ
అంటే రెడ్ మీన్ అంటే మీరు కొనుక్కొచ్చుకోండి అంటున్నా
గోంగూలు అంటే అప్పుడప్పుడు పంటలా వడుతుది గాని
పండలు ఇస్తారా మీరు ఫార్మింగ్ ఏ అది
ఫార్మింగ్ ఎప్పుడు
ఏయాహా
ఆ ఫార్మింగ్ే ఫార్మింగ్
ఇంకు ఏం పంటలు ఇస్తారు అటు
మాకెళ్ళి వరి ఎత్తారు పత్ ఎత్తారు మక్కజొన్న ఎస్తారు మీకేలి
మా సైడు ఇటు ఎర్ర ఎర్రసల్ కలన్నీ ఇవన్నాయి ఎవస అదుం ఇట్లా పత్తిగరి అన్ని వండ మాసాడు శనిగలు రాహులు సజ్జలకి తెలిసిస్త సల్మీకు సజ్జలు అనే మీకు తెలియదు సరే ఎక్కువ సైడ్ మా సైడ్ ఇస్తారు వాటిని సజ్లు అంటే నీ యూట్యూబ్ లో చూస్త సర్ఫే ఇ పష అత మళ్ాలకు దలు వస్త సజ్జలు అండి టేస్ట్ మాత్రం మస్తుంటేది వాడీ రొట్టెలు చేస్తారు వాటి
ఆహా
అవి కశాదమ్ మాస
అవునా
ఎక్కువ శాతం సరి చిన్న చిన్న ఈ మన ఈ వీటిని వండిస్తామన్నారు మీకు కందులు పెసర్లు పెద్ద పెద్ద క్రాప్స్ అయ్యమనండి టూ మంత్స్ త్రీ మంత్స్ క్రాప్ ఇవన్నీ మీరైతే ఒక ఫైవ్ మంత్స్ అట్లా ఫోర్ మంత్స్ క్రాప్స్ ఇస్తారు కదా ఇవి అట్లా కాదు అంటే వాటర్ ఉంటాయి కానీ ఇప్పుడు నేలలు అనే వర్ర నెలలా అనేటు ఎర్ర నెలలా అనేటింటే తెలుసా మీకుర్ర వేరే ఉంటే నెలలో
మీ మేమ్ సిటీలా ఉట్ట ఎవ ఫార్మింగ్ లో పుట్టినళ్లకు ఎర్ర నెలలు ఇవి తెలుస్తాయి కదా
అట్ సైడ్ మాది
ఆ ంట మిర్చి కూడా వండితారు ఎర్రనిరల ఎలా
తకు మేము పెట్టం ఎందుకనే మా అమ్మీ వాళ్ళ ఘాటు తట్టుకోలేరు పడదు వాకు
ఆహా అట్లానా
ఉ బానిబట్టం ఈ త్రీ టైమ్స్ మీ మేషణను
ఆహ
కన్నులు ఇవన్నీ ఇట్లా అయితే వన్ టైమ్ అవి పెద్దవి అవి కూడా అవి వన్ ఇయర్ రాగాలి వాటికి ఇక మిగతా అన్నీ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఉంది
ఆ అంటే వేయడం అంటే చుట్టట్ూ పెట్టుకుంటాం సపరేట్గా వే్యము వేసిన పంట చుట్టూ వేసుకుంటాం
మాసేడు అయితే వాటికి ఒక సప్పు మాసేడు ఒక సప్పు ఇప్పు పంటలు ఎక్కేస్తారు అ వాటినిప్పుడు ఎకరం ఎకరమేస్త సారు కానీ వాటికున్నంత బను ఇప్పుడు దీంట్లో లేదు మీరు కందులు వేస్తేనే మీకు లాభం లే ాుల్ ఇప్పుడు వాటి కిినడానికి పది వేలు ఉన్నది పత్తివన్నీ అయిన పత్తికి కూడా రేట్ ఇలా బాగా నే పత్తి వనకాలం కరవై వెయ్యమంటార్గదా
అవునవును అయితది
అది మనకి రిస్క్లు ఒక్కసారి వేసినామంటే మళ్ళ వాటికి ఏమి ఉండదు
పత్తి వర్షం వత్తె వేస్ట్ ఇంగా ఏం పంట ఏము ఉండదు ఇంగా
ఉమ్ అందుకే మా సైడ్ పత్ లేసినా అసలు మొలవు అయి ఫస్ట్ అసలు మొలిసినా కానీ చిన్న చిన్నగా ఉండేవి అంటే పాట బరాబరి ఈ ప్రోటీన్ ద్వక గబ్బిదవత్ చ ఆ భూమిద అంత మాది చిన్న చిన్నవి ఉండాయ్ అవి
ఆ
అందుకే మేము పత్తి మొక్కజొన్న పసుపు ఇవేం పెట్టం
అంటే పశువు కూడా ఏయర ఎవరు
ఆ పశువు కూడాదండి అందులో పశు వండాలండి బన్ మళ్ళ వేరే సైడ్ ఇందులు కొనుక్కొర్చుకోవాల్సిందే ఏ పశువు కావాలండి మాకు
న తినడానికి తినడానికి కూడా వేరే కాచ్ తేచ్చుకుంటారా
మేము ఇక్కడ మా దగ్గరనే గోధమ్స్ అది ఉంటది ఇక్కటి గోధమ్స్ అందులో ప్రతి ఒక్కటి ఉంటాయ్ కూరగాయి మన పసుపు పత్తి అన్ని వస్తాయి అన్నమాట అదులో మార్కెట్కి
అవునా
అందులోకి వెళ్ళలి తెచ్చుకున్నాం ఒక ఫైవ్ కిలోమీటర్స్ మాఊరికి అక్కడికి
ఆహా
అక్కడికి వెళ్తే ఇక్కడ మేము జొన్నలు మేము ఇయన్నీ అక్కడ్నే అమ్ముతాం రాగులు
అదే బెటర్లే బ్రో
క్కడ్నే అమ్ముతాం మేం
సరే బ్రో మరి నేను బ్రేక్ఫాస్ట్ జేత్త ఓకే ఓకే.